హలో హలో హలో ఆ వినిపిస్తుంది ఏంచే స్తునవ్ హలో
ఏంలే ఆక్ ఇప్పుడే బాత్ అయింది తిన్నా ఉచోనున్న ఉమ్ నువ్ దిన్నావా
తిన్నా తిన్నా ఓ పూరి ఏమి మా రూమ్ లోకే రాలె తింట మాది మీది వ ఉమ్ నీకు ఎప్పుడు కంగా నిద్దర ఉంటదని చెప్పు నీకెప్పుడు గా ఎప్పుడు గాంగ నిద్దరుంటది చొప్పు
ఎ నీద్దరా ఏనిమీ తొమ్మిది గంటలు నిద్ర పోయినా మల్లా నిద నిద్దర రావల్ అంటుంది నా కళ్డ్లు
అదే అదే ఆ నీ కండ్లు అంటాయి ఎందుకనవ్ కుట్టే వాళ్ళేక
ఈ సార్ హాస్పిటల్కి బొల్ల
ఎంటికి
ఆ తల్కాయ్ నొప్పికి చూపించుకోల వల్ల
ఉహ్ వే అన్న టాబ్లెట్లు తెచ్చినట్లే నువ్వు చూపించుకున్నట్లే
మూడున్నాయి అంతే
ఉ హు
మళ్ళా తెప్పిచ్కోళ్ళ
ఉ హు చెప్ టాబ్లెట్లకెళ్తా ఉంటాద నార్మల్ గా చెక్ చేసుకోని ఇస్తారా
ఆ చెక్ చేసుకొనే ఇస్తారు అంటే హాస్పిటల్లో రాసిచ్చినారు అవి మాత్రమే మళ్ళా ప్యారసిటిమల్ అవేమీ ఎసుకోకూడదు
అవునా
ఉమ్
ఏ మట్లా
అంతే అది
ఇప్పుడు ఫీవర్ ఓస్తే డోలో ఎస్కోగోడద
అట్లేం లే స్పీవర్క్ ఇస్తారు
ఉ హు ఇక్కడ ఈ వీళ్లు వేరేటివి ఇస్తారా
మ్ ఫీవర్ కి దానికి ఏం సంబంధం లే నాకెట్లం టే తల్లనొప్పి వమిట్స్ కళ్ళు తిరుగుతాయి ఒక పక్కనే ఎక్కువ నొప్పిస్తుంది
ఓకే
అందుకే అవి సపరేట్ గా ఆ ముడుట్కి కలిపి ఒక టాబ్లెట్ ఉంటుంది
అవునా నేనే ఏమనుకున్నా ఆన్ టే ఒకవేలా ఆ టాబ్లెట్స్ యూస్ చేస్తె బైట టాబ్లెట్స్ యూస్ చేయకూడదేమోననుకున్న
ఉమ్ అంటే ఏం లే ఇడా దొరుకుతాయో దొరకువో నాకు తెలీదు ఆ పేరు జెప్తే వేరేటివి ఇస్తారు ఆడ చూస్తే మా ఇంటి దగ్గర ఒక ఉందిలే హాస్పిటల ఆడిగిపోతే చెక్ చేస్ మ వాల్లే ఇస్తారు షీట్
ఉ హ్ ఇడా అది షీ తీసుకుని ఎల్లు ఒకసారి తెలుస్తది కదా
ఉందిషీట్ చుపిచ్చిన ఇక్కడలేవవి
అవునా
ఉమ్ ఆ అక్కడ ఒగ అపోలో దగ్గర్కెళ్తే ఒగ ఒగే ఒగ అపోలోని మాత్రమే దొరుకుతదది
ఓకే వేరే చోట దొరు ఆర్డర్ పెట్కొ వీడ అపోలొ ట్రై చేయాల్సింది నువ్వు ఉండే చోట
నేను ఉండే చోటకుడ ట్రై చేస్న లేవు వాళ్ళు ప్యారసిటీమల్ ఇస్తాండారు
ఆహా దాని బదులు అపోలో అని ఒక యాప్ ఉంటది
ఉమ్
దాంట్లో చెక్ చేసి
చూస్తా ఈ సారి
ఆ చూడు ఎందుకంటే ఊది అవిషీ టైపోతే కష్టం కదా
ఉమ్ ఏమో మా పెద్దమ్మోళ్ళొస్తారంట అప్పుడు మా డాడీ వాళ్ళు ఇచ్చి పంపిస్తారంట
ఉమ్ మర్చిపోవద్దు అని జెప్పు
ఉమ్ మళ్ళా బోవల్ల ఈవీకె ఎప్పుడో వస్తారు
అ హ
మాయవ్వ వచ్చింది మా అక్కకు పాప పుట్టిది కదా ఆ ఇంగ అ పాపని చూసుకొని
ఆహా చూసి వెళ్తదేమో గదా
ఆ మొన్నొచ్చిండే ఆ పండక్కి
ఉహ్ మీ ఇంటికా ఓకే
ండే ఫెస్టివల్ చేసిన్నము మేము ఉగాది
ఆ అవును చెప్పినావు కదా సండే చేస్తున్నాం అని ఉమ్
అందుకని చెప్పి వచ్చినారు
ఓక్కే ఓకే
ఉమ్ ఎం చేస్తన్నావ్ నువో
నేనా మా టీవీలో షో చూస్తున్నా హాట్ స్టార్ ఉమ్
ఇప్పుడుత ఇగా
ఇంకేమి చెప్పు ఏం చేస్తున్నారు మీ వాళ్ళంతా
అందరూ పడుకున్నారు నేనే లేశిన
తిన్నా ఇగ స్నానం చేస్ దే అనేసి ఇవాళ నై ఈవేనింగ్ బయల్దేరేటప్పుడు యాడ అదరా భదరా చేసేది తలపై ఆరినట్టుంటాది
ఉమ్ హెడ్ బాత్ చేసినవ హెడ్ బాత్ జేసినవా
ఉమ్
ఉమ్
నా ఇలియా ఆయిలి అయిపోయి
ఆహా ఆయిల్ పెట్టుకున్నావ్ నైట్
లేదు మా మార్ని ఆయిలే తిన్నా కి
ఆటోమేటిక్ గా అయితదా
అదీ ఎట్ల ఐతుందో అర్థం కాదు
మీకె మేలే ఆయిల్ ద ఖర్చు తక్కువ వస్త
దియా దండ్రఫ్ వస్తుంది నాకే
అవునా ఎందుకొస్తది అబ్బా అయిలే ఆయిల్ ఎవరికి అవ్వదే అట్లా
ఏమో నువ్వే చూద్దులే ఎప్పుడు ఫ్రైడే చూడు
ఆ ఓకే ఓకే
ఫ్రైడే ఆఫీసు కి ఓస్త కదా అపుడు చూడు
ఉమ్ ఒకే ఇంకేంటమ్మా విశేషాలు ఏం చేస్తున్నారు
ఉ ఉ ఏమిలే నినా ఇచ్చినారు కథ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్రూవ్ అయిందా
ఆ
ఉమ్
ఏంది
వర్క్ ఫ్రమ్ హోమ్ విస్సార అంటనా మీకు
ఏమో తెలీదు ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు
ఉహ్మ్
పట్టల ఇలా వాషింగ్ మిషన్ కి ఇప్పుడేస్తున్నా కొన్నే ఉన్నాయి ఏం వచ్చు కాళ
ఉమ్
ఇవర్షలు ఇం ఇంకా ఎప్పుడు పడతాయో మొన్న అట్లనే వేసేసి పోయినమ్మా ఫుల్లు వచ్చేసింది వర్షము దంచుకోట్టింది పండుగ ముంద రోజు ఉమ్ అసలు ఎక్స్పెక్టే చేయిలా వర్షం వస్తదని
ఊహుం ఊ
చింది
మా పీజీలో ఒక అన్న ఉన్నాడు అన్న మాట్లాడుతా అన్నాడు ఏం నిద్ర పోలేదా నైట్ డ్యూటీ వక్ నేను
పడుకోలేదన్న మీరు బిర్యానీ
నిజంగా అరోజు ఎంత ఆటా పట్టించినడో
ఉమ్ అట్లా ఏ ఎందుకు అట్ల చేస్తున్నావ్ నాక్ చాలా కోపం వస్తది
నిజంగానే
ఊమ్
ఆ రోజు బిర్యానీ చేక్ తిన కుష్కాన్న చేసిందు అంటే ఏదోఫీల్ అయ్యేవాళ్ళం
ఆ
ఎగ్ ఉడగ్బే
ఆ కరెక్టే ఆయాంటిీ కి రాదు పెట్టదు ఉర్కె
ఆ